ఆ నమస్తే అండి
ఆ నమస్తే అండి ఎలా ఉన్నారండి
ఆ బాగున్నానమ్మా మీరు ఎలా ఉన్నారు
బాగునండి
ఇంకా అమ్మ మీ ఇంటి పనులు జరుగుతున్నాయా ఆగిపోయాయా
చేగుతున్నాయండి ఇంకాను పని వాళ్ళు రావట్లేదండి అందుకే కావట్లే ట్లే పని లేకపోతే అప్పుడే అవుపోవు
అవును లేబర్స్ లేరేమో కదా
అవునండి రావట్లే లేబర్స్ ఉన్నాయి గాని ని మేస్త్రీ అని రావట్లేదండి మైనాయనే
అయ్యో ఆయనే ఒకేసారి ఎన్ని బాగా పనులు పట్టుకున్నాడేమో
అవునండి ఐదు ఆరు ఉన్నాయి అట వాళ్ళకి రేపు అడిగినం ఎందుకు అట్ల తెజేస్తున్నది మా బయట ఇలా మొత్తం సామాన్ బ పెట్నం వర్షం కాలం కాదా అని చెపేసాం అవును ఏం చేయాల బాగా పనులు అని అన్నారు
ఉమ్
ఇంకా ఇంకా టూ డ్రేస్ అంటేరేపుకూడా రావాలి వాలు
సరే ఇంకా రామని చెప్పారా
అవునండి ఇదే ఇప్పుడు రార్రటా
అరే అవునా
రెండు సీటు చీటు సైడ్ రెం సైడ్ అటు సైడ్
ఆహహహ
పని వాళ్ళు వస్తే కూడా వాళ్ళు ఏం చేస్త చేస్తారండి ఇప్పుడు మేస్తీ వస్తేనే చేస్తారు కదా వాళ్ళు చేస్తేనే పని వాళ్లు చేస్తేనే కలిపిసిమె టది అది మేస్త్రి చేస్తారు
అఓ
అయితే ఒక పని ఆమె వచ్చింది
ఆహా
ఇట్కలు మోసీ పెట్టింది
అచ్చ అచ్చ బైట నుండి ఇటుకలు తీసుకచ్చారు
ఆ బయట ఉంటే లోపడ పెట్టింది చే దండి ఇప్పుడు మేస్త్రి లేదు కదా ఇప్పుడు చేస్తే కూడా ఇప్పుడు వాళ్ళ మేస్త్రి వస్తే తొందరగా పని అయిపోడే
అవును అది చాలా రోజులు కూడా మర్ మేస్త్రి వస్తే ఒక రెండు రోజులు కంటిన్యూ అయి
ఆ ఇప్పుడు వరకు కొంచెం మొత్తం అయిపోవండి ఓన్లీ పైన ఏసుడు ఉండే
ఆ
రేపే సగం చ్ గోడలు అయినాయండి
ఆహా
ఇంకా చెప్పండి ఎలా ఉన్నారు అని బాన్నారా
ఆ అవునమ్మా ఇంట్లో అందరు బాగానే ఉన్నారు ఇంకా మా బాబు టీవి చూస్తున్నాడు
టీవీ చూస్తున్నారా
ఆ మా బాబు టీవీ చూస్తున్నాడు మా పాప ఫోన్ చూస్తుంది ది ఇగ ఇదే పని వీళ్లకి ఇంకేం ఉంటుంది
అవునం ఇప్పుడు ఎవరై న చిన్న వాళ్ళైన పెద్ద వాళ్ళైన ఫోన్ ఫోన్ తోటె పని బయట ఎం నడుస్తుంది బయట ఏం లేదు అంటే అట్లా ఏం లేదు ఎవరెక్కడ పోయిన కూడా ఫోన్ లోనే ఉంటారు పెద్దవాళ్ళైనా చి
అంతే కదా అందుకనేసి ఏం లేదు ఎవరితో టి మాట్లాడదాం చిన్న పెద్ద అనేది ఏం లేదు
అవునండి ఇప్పుడు బయటి ఫంక్షన్స్ పోతే కూడా ఇప్పుడు పిల్లలు మాట్లాడలేదు ఫోన్ తీసుకొని వాళ్ళ సైడ్ లో పెట్ కుర్సుంటున్నారు ఇప్పుడు గెస్ట్ వత్తే వాళ్ళ తోటి మాట్ ట్లడది ఎట్లా ఉన్నారు అని అడగాలి అది ఏం లేదం ఏం లేదు ఇప్పుడు ఒక ఏమైనా ఎప్పి ఫోన్ లేకపోతే మళ్ళీ ఒకసారి నేను ఫంక్షన్ కి రా రాన్
ఆ ఫోనుకి బాగా అలవాటయి యి ఏదో మన సాంప్రదాయం అలవాట్లు పెద్దవాళ్ళకి గౌరవం అనేద ని మరిచిపోతున్నారు వీళ్ళు
అవును ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద స్పెట్స్ వస్తున్నాయండి దానివల్ల ఎం కాదండి
అంతే మరి ఆ స్క్రీన్ బాగుండదు కదా కళ్ళకి
అవునండి ఇప్పుడు పెద్దవాళ్ళయి తే కూడా ఇప్పుడు వాళ్ళకి ఉండదండి ఇప్పుడు మా బామ్మ వాళ్ళు వాళ్ళు ఇంకా వాళ్ళకి స్పెడ్స్ లేవు కాదండి ఇప్పుడు పిల్లలు చిన్న చిన్న పిల్లలకి ఉన్నాయి స్పీడ్స్
అవును కదా అదే
ఇంకా ఎప్పుడు ఎక్కడైనా వెళ్ళారాండి పార్క్లకి అలా
లేదమ్మా మేము ఇంకా, ఈ రోజు ఎక్కడికి వెళ్ళలేదు నిన్న సండే కాబట్టి రిసోర్ట్ కెలము, రిసోట్ కి వెల్లము అక్కడికి
ఇక్కడ చూడ్డానికి ఏమేమి ఉన్నాయండి. మీరు డ్రైవింగ్ చేస్తారా అండీ
అవునండి నేను కూడా డ్రైవింగ్ చేస్తాను చాలా రోజులకితం చేశాను, ఇప్పుడు మర్చిపోయినట్టు అయింది మళ్ళీ ఇప్పుడు చేశాను దే రిసార్ర్ట్ వెళ్తే అక్కడ మళ్ళీ వాతావరణం చేంజ్ అయ్యందండి అక్కడ మళ్ళ గాలి వాన కొంచెం వర్షం వచ్చేలాగా వస్తే బంద చేసారు వాళ్ళు మ్యూజిక్ అనేసి అంత మళ్ళ కాసి పాాగి మళ్ళీ అక్కడ నుండి వెళ్ళామ అన్నట్టు
మరి అక్కడ బాగుంటంది అది చూడ్డానికి ఏముంటదండి రిసార్ట్ లో
రిసార్ట్ లో చూడ్డానికి అనేసి ఏం లేదమ్మా అందులో రెస్టారెంట్ ఉంటది వాటర్ పార్క్ ఉంటాయి స్విమ్మింగ్ పూల్స్ టాయి స్లాయిడ్స్ అనేటి అవన్నీ మ్యూజిక్ ఉంటది స్విమ్మింగ్ పూల్ స్లైడ్స్ అన్ని
దానికి చార్జెస్ తీసుకుంటారా అండి
అవునండి చార్జెస్ తీసుకుంటారు కదా పర్ మెంబర్ కి ఫైవ్ హండ్రెడ్ అండి
ఆ బాగానే ఉందండి ప్రైజ్ ఫైవ్ హండ్రెడ్ ఒక వాళ్ళ కంటే ఇప్పుడు ఫోర్ మ టూ హండ్రె కావాలి ఇంకా దానికి ఇంకా ఎట్లాటు నువ్వు టూ అండ్ హాఫ్ ఉంటేది సరిపోయింది పాయి్ ఒక వాళ్ళ
తక్కువ అమ్మా ఇంకా ఫై అంటే ఫుడ్ కూడా ఉంటు ఉంటది కదా పొద్దున్న నుండి ఈవినింగ్ వరకు ఉంటది లంచ్ కూడా వాళ్ళ తరపు నుండి ఉంటది ఆ మ్యూజిక్ ఉంటది ఇంకా బాగా నా అటు సిటీస్లలాకెళ్తేనేేమో ఇంక ఎక్కువనే ఉంటది
ఆహా నేను ఓన్లీ వాటర్ లో వెళ్ళాలంటే అట్లా అనుకుంటున్నా
వాటర్ అంటే అదే మరి వాటర్ కూడా ఉంటది కదా ఆ. రిసార్ట్ ను బట్టి ఉంటది అవును స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి మూడు నాలుగు ఉన్న మూడు నాలుగు ఏంటి మ్యూజిక్ వాటర్ ఉంటది మళ్ళా మ్యూజిక్ నడుస్తూనే ఉంటది రెండు మూడు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి స్లైడ్స్ ఉంటాయి అందులో లేదు నాకు నచ్చలేదు అది కొంచెం మా మా వాళ్ళ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ తెలిసింద అది అది రీసోర్ట్ ఇప్పుడు అమ్ముతున్నారు
అయ్యో ఎందుకండి నన్న ప్రాబ్లమా లేకుంటే
అంటేది వాళ్ళు అది నడిపే వాళ్ళు నడుపుతున్నారు ఓనర్ డుకి ఆ ప్లేస్ ఎవరిదైతే ఉందో వాళ్ళు కొంచెం సెల్ చేయడానికి తీసార అన్నట్టు అది ఐదు కోట్లలా మాట్లాడారున్నట్టు మని కూడా బి చేస్తారు కదా ఈయనకు వచ్చింది అన్నట్టు
ఆహా
పర్పస్ గా వెళ్ళాము చూడడానికి అనేసి
ఆహా
వెళ్తే మా పాప ఏమో మా బాబా అయితే ఇలా చూద్దామన్నాయి స్విమ్మింగ్ పూలో అక్కడ ఎంజ ఎంజాయ్ చేద్దామని వెళ్ళారు కానీ అక్కడ మెయింటెనెన్స్ బాగో లేకుండే
ఆహా
అ ఉండే బాగా మంది ఉండే అక్కడ చేస్తున్న పిల్లలు పెద్దలు చాలా మంది ఉన్నారు కానీ నాకు నచ్ చ్చలేదు అవునండి నాకు కూడా నచ్చలేదు నచ్చలేదం డి మా ఆయనే డ్రెస్ ఎంత చే చేంజ్ చేసుకున్నారు వెలడానికే కానీ మాకు నచ్చలేదా ఆ వాటర్ ఘోరంగా ఉంటే బా అందుకని మే మామూలుగా అక్కడ కూర్చొని ఫోటో షూట్ చేసుకొని అక్కడ నుండి మళ్ళీ వచ్చేసాము
బాగా దూరమ్మా కదండి వెళ్ళడంకి టైం ఎంత ఒక వన్ అవర్ పడతదాఅండి లేకుంటే
లేదండి ఎయిటీ కిలోమీటర్స్ అండి ఇక్కడ నుండి మనం మా ఇంటికి వచ్చేస రికి అంత
ఆహా
అవునండి ఇక్కడ్నున్ అదే ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ క్రాస్ రోడ్ వరకు ఉంటది మా ఇంటి నుండి
ఆ
ఇ
మొన్న మీ చెట్టు తీర్చుకొచ్చారు కదండి బాగుండే మీరు తీసుకోలేదు
ఏంటమ్మా
చెట్టు షో చెట్టు
అవును మరిచిపోయాను ఇంకా పొద్దు పొద్దు నే వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ అనేసి గడబడలో అవి వేసుకోండి మంచిగా కుండ తీసుకొచ్చి
ఏందీ కొని రోజుల కుండ లేవండి ఇ తీసుకోవాలి ఇప్పుడు ఇంకా బజార్ వెళ్ళలే కదా మామ్మమ్మీ కొంచెం హెల్ప్ బాగలే
అవును లేదు మామూలుగా ఏదన్నా డబ్బా ఉంటది కదా ప్లాస్టిక్ దని హాఫ్ కట్ చేసి అందు డు మంచి మట్టి ఏదన్నా ఉంటే వేసి ఆ చెట్టుది అట్లా నే కవర్ తీసేసి ఆ మట్టితోనే పెట్టండి
మేము అనుకున్నాం మీకే తెచ్చి ఇద్దామని అనుకున్నాం
అయితే నేనే తీసుకెళ్తుకుంటా మా కుండని అన్ని రోజులు అయితే గ్రోత్ అవుతది కదా
ఆ అయిందండి ఇంత అయింది ఒక త్రీ ఫోర్ ఇంచెస్ అయింది గ్రోత్ బాగానే
అవును అదే అవుతది కొంచెం ఎండ కూడా కావాలి
ఆ ఉందండి గా ఇప్పుడు మా చెట్టు ఉన్నాయి కదా కొంచెం అది కట్ చేసారు దాని వల్ల వస్తుంది దానికి ఎంత సరిపడ ఎండి అంత వస్తుంది ఏంటి
అచ్చచ్చచ్చ అయితే మీరు కుండీలో ట్రాన్స్ఫర్ చేసుకోండి అప్పుడు వచ్చినప్పుడు తీస్ కెళ్తాను నేను గని అది ఉండనివ్వండి మంచిగా పెరుగుతది కటింగ్ కటింగ్ చేసినా గాని బాగుంటది
ఆ ఇప్పుడు వర్షకాలంలో కటింగ్ చేసుకోవచ్చాండి దాన్ని వేర్లు మళ్ళ దంచి
ఆ
ఇప్పుడు వర్షాకాలంలో దానికి కటింగ్ చేసుకోచ్చా
అవునున్నా హ ఇప్పుడు వద్దు ఆ తర్వాత పెరిగిన తర్వాత చేసుకోవచ్చు
సరే అండి మంచిగ మాట్లాడారు మంచి చెప్పారు మీకుడా ధన్యవాదాలండి